అంటే ఏం చేస్తున్నవు బిజీగా ఉన్నావ
హలో ఏం లేదు పొలంలోనే ఉన్నా చెప్ప ఏంది విశేషాలు
మనిద్దరము చదువు పూజ చేసి ఎలాగో ఖాళీ ఉన్నాం కదా మీ ఊరివైపు వ్యవసా వ్యవసయం బాగ చేస్తారు మా ఊరి వైపు కూడా పొలాలు ఉన్నాయి మన ఇద్దరం కలిసి ఒక చిన్న బిజినెస్ లాంటిది పెడదామ
అద్భుతమైన కానీ సాంప్రదాయ పద్ధతుల్లో పెట్టుబడి లాభం తక్కువ వస్తుంది మనం చేయాలనుకుంటే సరికొత్త సాంకేతిక పద్ధతులు వాడాలి
కరెక్టే అసలు వ్యవసాయం యొక్క ముద్దేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ నీరు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటను పండించడం భూమి సారాన్ని పాడు చేయకుండా ఉండడం దీనికి ఎలాంటి టెక్నిక్స్ వాడాలి
మొదటి బిల్లు సేతురు దీని వల్ల నేరు ఒకదాట్దు నేరుగా మొత్తం వేర్లకే ఉంటుంది కలిపి మొత్తం చేరడం
అవును మా ఊరు వైపు కొందరు మల్షింగ్ షీట్స్ కూడా వాడుతున్నారు నేలపై ప్లాస్టిక్ కవర్ లాగా వేస్తారు కదా దాని వల్ల భూమి తేమ ఆరిపోదు
కరెక్టే తను చాలా బాగా పని చేేస్తుంది ఇంక రెండోది మట్టి పరీక్ష మన పొలంలో ఏ పోషకలు తక్కువ గా ఉన్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టు సరిల యారు ఊరికే వందులు వాడ పోడదు
నిజమే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటది కదా సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు వెళ్తే బావుంటుంది
జీవామృతం అంటివి అయితే ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు సిటీ లో కూరగాయల ధాన్యానికి ఎలా ఉంటుంది
అవును మనం పంట మార్పిడి కూడా చేయాలి ఎప్పుడు ఒకటే పంట వేయకుండా ఒకసారి వరి వేస్తే ఆ తర్వాత పుష్పధాన్యాలు వేయాలి దీనివల్ల భూమికి నైట్రోజన్ సహజంగా అందుతుంది
యా మంచి ఆలోచన ఈ వాళ్ళ కుటుంబాలకు కొట్టడం కూడా తగ్గుతుంది కదా అయితే మన మనలో ఎలాంటి పరంతన్న సాధ్యతం
తక్కువ రోజుల్లో వచ్చే కూరగాయలు లేదా ఆకు కూరలతో స్టార్ట్ చేద్దాం పో పాలీహౌస్ లాంటి చిన్న సెటప్ పెడితే ఎండ వానలతో సంబంధం లే కుండా ఏడాది పోడవున పంటలు పండుతాయి
అవును మనం ఇద్దరం వేరు వేరు గ్రామాల్లో ఉన్న ఏ సరు ఈ టెక్నిక్స్ ఇద్దరి పొలాలలో వాడొచ్చు లాభాలు వచ్చాక ఇద్దరం కలిసి పెద్ధవె పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయవచ్చు
నిజం వ్యవసాయం వ్యవసాయం అంటే కేవలం కష్టం కాదు కదా సైరైన టెక్నాలజీతో తోడితే అదొక స్మాల్ బిజినెస్ అయితది పేళ్ళి కాకముందే సొంతంగా ఇలాంటి గుర్తింపు తెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషం ఇస్తారు గా
ఖచ్చితంగా రేపు నేను మా ఊరు అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిసి మట్టి పరీక్ష గురించి కనుక్కుంటాను ఏ ఊరు మీ ఊర్లో లభించే బిందు సేద్యం ధర కనుక్కో
హలో నేను అనుకున్నట్లు మా ఊరి వైపు టెక్ సిస్టమ్ మరియు మల్చింగ్ షీట్లు ధరల వివరాలు కనుక్కున్నారా సబ్సిడీ కూడా వచ్చేలా ఉంది
ఆ చాన మంచి ఆర్తరా నేను కూడా మా కల్సాను. ఆయన మట్టి పరీక్ష కోసం సాంపిల్స్ తీసుకెళ్లా ఇతే మన తక్కువ కట్టి పెడితే ఎక్కువ లాభాలు స్టార్ట్ చేద్దాం. నువ్వేమంటావ్?
మంచి ఆలోచనేరా అది కూడా సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు లేదా, తక్కువ కాలంలో వచ్చే ప్రత్యేక పంటలు బెట్ ట్రూ నీ మైండ్ లో ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు.
అయినా నాకు మూడు మొదరకు మష్రూ కావు దీనికి ఎక్కువ స్థలం కూడా అక్కర్లేదు, మన ఇంట్లో చిన్న గది ఉంటే చాలు. కేవలం ముప్పై నుంచి నూట నలభై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది. మార్కెట్ లో దీని విలువ చాలా ఎక్కువ
అబ్బా అవునా రా హోటల్స్ మరియు సిటీ సూపర్ మార్కెట్స్ లో మష్రూమ్ చాలా వేగంగా అమ్ముడవుతాయి. పెట్టుబడి కూడా చాలా తక్కువ. మన మరో రెండో ఆప్షన్ ఏంటిది?
రెండోది స్ రెండోది విదేశీ కూరగాయలు అంటే బ్రోకలి రంగు రంగుల బెల్ పేపర్స్ చైనీస్ క్యాబేజీ చెర్రీ టమాటాలు వీటిని చిన్న పాలి హౌస్ లేద షెడ్ నెట్ కింద పండిస్తే స్ సాధారణ కూరగాయల కంటే మూడు రెట్లు ఎక్కువ ధరలు పలుకుతయి.
మంచి ఆలోచన, ఇప్పుడు సిటీల్లో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, బ్రోకలి చెర్రీ టమాటాల్ను బాగా కొంటున్నారు. మన రెండు ఊర్ల దగ్ గర్లో ఉన్న టౌన్ మార్కెట్ కి వీటిని సులభంగా సప్లై చేయ్ చు మూడో ఆప్షన్ కూడా చెప్పు
అవునురా ఔషధ మరియు మొక్కలు ర ఉద ఉదాహరణకు కలబంద లేదా లెమన్ గ్రాస్ వీటికి పెద్దగా నీరు అవసరం ఉండ లేదు అలావి జంతువులు కూడా విట్నీ తిందు తినవు. లెమన్ గ్రాస్ల ఉండే అవి తీసి అమ్మితే చాలా లాభాలొస్తాయి
అవునారా మా ఊరి వైపు కొందరు కలబంద వేసి మంచి లాభాలు తీస్ తున్నరు కానీ లెమన్ గ్రాస్ అయితే తీయడానికి మిషనరీ కావాలి కదా కాబట్టి మొదట మనం మష్రూమ్ మరియు చెర్రీ టమాటాలు క్యాప్సికం లాంటి కూరగాయలతో స్టార్ట్ చేయడం బెస్ట్ అనుకుంటా
కొంచం మష్ కు మైతే మా
చ తీ
పీరియన్స్ కూడా వస్తుంది
నిజమే అయితే నేను రేపు మా ఊర్లో ఉన్న ఒక చిన్న నర్సరీకి వెళ్ళి నాణ్యమైన క్యాప్సికం విత్తనాలు నారు ధరలు కొనుక్కుంటాను. నువ్ మష్రూమ్ పెంచడానికి కావల్సిన కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయో కనుక్కో
అకే రా మన ఆలోచనలన్నీ ప్రాక్టికల్‌గా మారుతుంటే చాలా సంతోషంగా ఉంది రేపు సాయంత్రం వెళ్ళి అక్కడ కనుక్కొని వస్తాను
ఆ కనుక్కో ఏ విషయమో నాకు మళ్ళీ చెప్పు అది ఎలా వాడాలి ఆ దాని గురించి ప్రయోజనాలు ఏంటి దాని గురించి ఇంకేమన్నా ఉంటాయో అవన్నీ కనుక్కొని నాకు చెప్పు
సరే రా చెప్తాను ఇంతికి తిన్నావా నువ్వు
ఉమ్మ్ తిన్న నువ్వు తిన్నవా
ఎక్కడ ఇందాక మా దగ్గర ఒక షాప్ ఉంది అక్కడికి వెళ్ళారా ఎళ్తే సీట్స్ గురించి కొన్ని విత్తనాల గురించి కొన్ని అడిగాను వాళ్ళు చె ప్పారు ఇది మంచిది చాలా వాడొచ్చు అని ఏమంటావు నువ్వు
ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఆకుకూర మొక్కలు ఉంటాయి కదా అవి అవి కూడా పెంచొచ్చు కదా మనము
ఉమ్మ్ పెంచొచ్చు గోంగూర పాలకూర కొత్తిమీర పుదీనా
ఉమ్మ్
అన్ని పెంచొచ్చు రా నాకు తెలిసి మంచి ఆలోచన నీది కూడా
ఉమ్మ్
ఏమంటావ్ అయితే చెప్పు ఇంకోటి
ఇంకాదే మనమైతే అనుకున్నాం కదా వేద్దాము అది ఇదని కాబట్టి వేసుకుందాము మంచిగా ఆదాయం సంపాదిద్దాం
సరే ముందు చిన్నగా పెరిగే ముందు చిన్నగా ప్రయత్నిద్దాం తర్వాత ఒకవేళా విజయం సాధిస్తే ఎక్కువగా వే ఏసుకోవచ్చు ఇంకా బాగా
అది కూడా నిజమేరా
బాగా వేసుకోవచ్చు
ఉమ్మ్
అప్పుడు మంచి లాభాలు వస్తాయి మంచి మంచిగా ఉంటది మనకు కూడా
ఆ ఇంకా ఇంకా ఏమైనా కూరగాయలు వేసుకునే అవకాశం ఉంటందా
ఇంకా ఏం కూరగాయలంటే అడుగుతాను నేను కూడా అది తెలు ఏమైనా కూరగాయలు ఎయ్యొచ్చా అనేది
ఉమ్మ్ అదే ఇంకా ఎక్కువ కూరగాయలుంటే అప్పుడు మనకూడా ఇంకా ఎక్కువ ఆదాయం వస్తాది కదా అంటే వేసినయే వేయకుండా
అవును కొత్త కొత్తగా వేయచ్చు నువ్వు అన్నట్టుగా మంచి ఆలోచనే అదే అడుగుతా అడిగి ఏ విషయమో నీకు మొత్తం చెప్తా చెప్పాక నువ్వు ఆలోచించుకో ఒకసారి ఎలా చేద్దాం అనేది
ఎ ఎక్కువ రిస్క్ లేకుండా తక్కువ రోజుల్లోనే వచ్చే పంటను మనం ఏయ్యాలి
సరే నువ్వన్నవే కరెక్ట్ ఎక్కువ రిస్కొద్దు
ఉమ్ అదే నాణ్యమైన విత్త నాణ్యమైన విత్తనాలు తీసుకొని వెయ్యాలి మంచిగా
బాగా వస్తా మంచిగా వేసుకున్నాం మంచిగా లాభ
ఆ ఇంకేంట్రా అందరూ బావున్నారా ఇంట్లో
అందరూ బానే ఉన్నారు రా సరే నాకు ఒక పని ఉంది ఇక్కడ కొంచెం పోయ్యొస్తాను ఓకేనా నీకు
ఆ నేను కూడా ఇంకా వెల్ వెళ్తున్నా నర్సరీకి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి పంటలు అయన్నీ తెచ్చుకోవాలి సరే మరి బాయ్